ఆ ఆనా అదే నాకు తెలీదు. లిఫ్ట్ చేస్ సార్ సెకెండ్స్ కూడా పడతన్నయి ప్రోగ్రెస్ టయ్యింది.
ఆ త్రీ సెకండ్స్ టూ సెకండ్స్ వచ్చింది. అలోన్న కట్ అయిపోయింది ఉన్నట్టుండీ ఏం వన్ టూ
అదేమో తెలీదు.
దీనికి అప్పుడప్పుడు అంతేలే ఇంక
ఆ ఇందాక నాదే ఒకటి వేస్ట్ అయిపోయింది నిర్మల నిర్మల ఓపెన్ చేసి పెట్టటి ఫోన్ చేస్తా అంటే రింగ్ కూడా అయింది అది ఫోన్ ఎత్తలా కట్ అయిపోయిందట్టే
ఆహా ఫోనేత్తర కాదు సేమ్ నాదదే సిట్యువేషన్ ఇందాక సాయంత్రం మ అట్లయింది నిర్మాల గారితోనే
ఉహూ
ఫస్ట్ ఒకటి మాట రెండు మాట్లన్న తర్వాత ఒక రెండు మాట్లాడిన తర్వాత ఒక మూడోది ఖచ్చితంగ కట్ అయితుంది ఎందుకో అది ఏందో అది
ఇది నాలుగో కాల్ అనుకుంటా మనం మాట్లాడేది ఒక కాల్ ఫస్ట్ పోయ్యింది.
ఆ ఫస్ట్ ఒకటి పోయింది మళ్ళీ ఇందాక ఒకటి పోయింది ఇది నాలుగోది అవును
ఇది ఐదోది
మేము అక్కడే చేస్తానము ఇది నాలుగోదే
అది మాట్లాడే కాల్ నాలుగోది నాలుగోది మాట్లాడే కాల్ లు రెండు వేస్ట్ అయినాయి
అవునవును నీది ఎన్ని ఉన్నాయి ఒకటి ఉన్నాయా
అయిపోయింది అది నిర్మల వల్లే పోయింది చెప్పిండిలే ఇందాక అది ఎత్తకుండా రింగ్ అయి రింగ్ అయింది అది ఎత్తలే కాల్ పోయింది ఇంకా సబ్మిట్ చేసేసిన
అబ్బా మొన్న సేమ్ నిర్మల పరిస్థితి అదే చేసింది నాకు చేసింది బ్యాక్ టు బ్యాక్ ఒక త్రి ఏమో కంటిన్యూగా అట్లే కట్ అయిపోయినాయి పాపం
నాయి కూడా ఒక ఫోర్ పోయినయిలే వేస్ట్ గా నాయి కూడా ఫోర్ వేస్ట్ అయిపోయినాయి
ఆస్తమానం పోయిందానికి మనం ఏం చేయలేంలే
ఏముంది లేని ఇంకా
పడతాయా మరి దీంతో డబ్బులు
తెలియదు ఇంతకా ము ముందు టాస్క్ లు అయితే వచ్చింది టూ కె
వావ్
హు అది కూడా నా దగ్గర నిలవాలే
మన డబ్బులు ఏమన్నా మన దగ్గర నిలబడ అది
లేదు లేదు అం అంటే మామకు అవసరం అంట ఏసేసా
ఆహా
ఊ
ఏదో దానికి ఈ అవసరానికి వచ్చిందిగా చాలు ఆ
ఉహు
ఏ ఇంకేప్పుడు మరి చెప్పేది ఆ తేలే ఎప్పుడు అదే రేపు బస్సా ట్రైనా అని
బస్సే అన్న నాకిడ్నించి
అయినా మీకేముందు లే అయినా మీకు అంత ఎందుకు స్ట్రగుల్ నువ్వు ఎట్లా మీకు ఎట్లా ఫ్రీనే ఆధార్ కార్డు ఉంటె
ఏమనుకుంటానువు నువ్వు రేపు రేపు మన్నాడు ఎంత రష్ ఉంటుంది అనుకుంటున్నావు ఫ్రీ అండ్ రేపు దొరకద్దా ఫస్ట్ ఆ ఫ్రీ బస్
కదా
రేపు దోల్ తీరిపోతుంది నాకు బస్సు దొరకాలంటే
పొపాటున కూడా గుం గోడవ మాత్రం పడకు గా
ఎవరుతో గొడవబెడ్తనెను
బస్సు లో సామీ అటుఇటైతే ఏమన్నా సీట్ల కోసం
మా తమ్ముడు ఉన్నాడు పోయి సీటు పెట్రా అంటా సీటు పెడతాడు పోయి కూర్చుం టా
నిమ్మలంలే అది మేలు
ఫోన్ వాడికి ఇచ్చొచా నా పాటికి నేన్ బ్లూటూత్ పెట్టుకోని సాంగ్స్ పెట్టించుకుంటా ఫోన్లో
హ్మ్
ఫోన్ వాడు ఏమైనా చేసుకొని నాకు సాంగ్స్ పెట్టేసి వాడు గేమ్లు ఆడుకుంటాడు ఏమైనా ఆడుకొని ఇంగ రేపు ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డాడు గదా ఒక టూ డేస్ ఆరైలే
ము ఫోన్ఇస్సావా
నా ఫోన్ వాడుగాకాడే వాడి హ్యాండవరే ఇంకింటికి పోతే నాదగ్గరుండదు
అంటే మీ త ఆ పిల్లగాడికి ఆ పిలగాడికి ఫోన్ లే దా
ఇంటర్కి ఎందుకు ఉంటుందిర ఫోను
అబ్బా అట్ంటవి మా విజ్ల ఆరు సిక్స్త్ క్లాస్ వరకే ఫోన్లు ఉన్నాయి గట్లా అంటే
న్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటి సీట్ వచ్చినాకేకోనిస్తాం
ప
అప్పటి వరకు ఫోన్ లేదు ఫస్ట్ వాడు సీట్ కట్
అయినా ఇదే ఇది ఫ్యామిలీలో ఎవరో ఒకరో ఇద్దరు చదువుతారు మీ ఫ్యామిలీ సార్ అంద చవిటట్ వున్నారు అంద చవుతార
ఏందా చదివేది నేను మా తమ్ముడే ఇప్పుడు
అదే ఇద్దరు జలా ఇద్దరే ఉండేది ఇంకా ఉన్నారా
మా నాన్నకి ఇద్దర మేలే
హు
నన్ ఫస్ట్ మా ఇద్దర్ని పెంచితే సాల్ మ నానా మాకిద్దరికి అన్నాడు తలుడు బాపము
మళ్లట్లంటే పెంచటోళ్ళకి తెలుస్తది అదే అదే అమ్మ మన కాలేలో నా ఫీజులు వస్తా ఆమ్మో అన్న
ఇప్పుడు మా తమ్ముడికి త్రీ లాక్స్ న్న
ఇంటర్కి త్రీ లాక్స్ ఆ
ఆ
అవును ప్చ్ మా నర్మదా
ఆ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ ఇప్పుడు మళ్ళా జాయిన్ అయితడు కదా ఇప్పు మళ్ళా ఒడికి ఎట్లేదన్నా వన్ లాక్ కట్ అల ఉ ఇపుడు ఆ వన్లక్ ఎట అరెన్ జనా నలగా ఆలోజిస్తారు
ఉహు
ఊ నాకంటే అంత ఖర్చు ఉండదు టైలరింగే నానా టైలరింగే అమ్మా టైలరింగే
అవున్ లే
ఊమ్ ఎంతసేప పాపం మాకు ఆ గుడ్డలు కుట్టాలా సంబంయిచాల పెట్టాలా మాకు
కష్టం మాములుగా మధ్యతరగతి కుటుంబాల అంటే ఇట్లనే ఉంటరు
ఉ అది చేసి సేదప్ప మనము
మనకు తెలీదు ఆ కష్టం ఏందని
పామ్ మా నాన్న ఎయిత్ క్లాస్ నుంచి సెవెంతత్ ఒకటే
ఉ హు
సెవెంత్ వరగు జదువుకున్నాడు ఇంగ్ మాతత్ చనిపెనాడని ఆపేసినాడు అదో అప్పటినుంచి ఇంకా జూడు. ఆ గుడ్డల మీదే కుట్టింది కుట్టింది కుట్టినట్టే ఉన్నాడు. ఇప్పుడి కూడా కుడతానే ఉన్నాడు.
ఆ
అప్పట్నుంచి
హ్ చ్ మామూలే ఇంగేం జేదం దాని
అది నడువుల నొప్ లెతుకుం ఉంటాయి కాళ్ ఒ పక్క నొప్పులు నడుము నొప్పులు మా అమ్మకు ఒక పక్ ఒక నడుమ్లకు నడునొప్
కంటిన్యూగా అట్లేజెయాలి గదా చాలా గాష్
అయ్ ఆప్ ప్పటి నుంచి నా ఇప్పడు వరకు ఆపిందే లేదు
ఉ హు
అప్పుడ్నుంచి టడైలరింగే కుడుత్ తనే ఉన్నాడు అంత చిన్నప్ ప్ప నుంచి ఇప్పుడు దాంతోనే ఇన్ త్తవళ్ళని జేస్నడు మమ్మల్ని ఎంత సదివిచి ఇంత జెస్ నడ్ మమ్మల్ని
జాబ్ గోడతవ్లే నువేట్ల అదే అదే జాబ్ సే మీకి ఎవరికన్నా సెటైపొది నిక్ జాబ్ వస్తే ఫస్ట్
ఆ నాకు జాబ్ వస్తే కొంచెం మా నాన్ రిలీఫ్ జేయ రిలీఫ్ అవ్వచ్చు
ఆ మరి ఏంటి డ్రీమ్ ఏమదీ అంటే ఐటీ ఫీల్డ్ ఆ లేపోతే ఇట్లా
ఐటి ఫీల్డ్ అసలోద్దన్న ఈ సీ ఈ సైడే ఎళ్తా
ఉ హ్
ఐటి సైడ్ ఎల్లమంటే ఆ లే ఆఫ్స్ ఎప్పుడు జరుగుతాయో మకు తెలియడం లేదు అస్సలు
అవున్లే
చాలా ఇబ్బంది అయిపోతది పోతే ఇలా కోర్ సైడ్ వెళ్తే అంటే కొంచెం పమనెంట్గా ఉంటాయి లేదంటే నాన్న గవర్నమెంట్ ఇ ట్రై చేయంటాండు
ఆ
అవి మాకు ఏడ వస్తాయా నాన్న బోటి మళ్ళా
అంటే మీరు ఇట్లా అడుగుతానే ఏమనుకో క్యాష్ ఏంది
ఓసి
ఓ ఎబ్బాచ పోట్టదులే పోసంట కష్టమే
అదే చెప్పేది మాక్యాడోస్ తయ్య
జ ఎస్ ఎస్టి అయితే కొటేచ్ ఇచ్చు ఎట్ల కొట్ట ఇసికి ఓసికి చాన ప్రశంసాయం
చనాా కష్టం నీకు అన్నిట్లో ఎంత మెరిట్ ఉన్నా కూడా వాడు ఆలోచిస్తా
ఖచ్చితంగా ఫస్ట్ ఎస్సీస్టి వాళ్ళకే రాసి ఇస్తారు అందుకే ఫస్ట్ ఆ అమ్ ఇనింగ్ మనాలి య వాడు నిన్న మాత్రం వేసింది వాడికి నేనే వేసింది నిజం చెప్పాను ఎంత కోపం వస్త దోనాకు వాడిని చూస్తే
నిజంగానా స్వామి నా గోడ బలే కోపం ఏదైనా పెట్టుకో రిజర్వేషన్లు పెట్టుకో ఏమైనా పెట్టుకో మరి కాస్ట్ ఫీలింగ్ ఏంది పెట్టండి నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ క్యాస్ట్ ఒకటి పెడతానుంటంటే బాగుం
గుళ్ళ గుళ్ల దగ్గర అట్లా ఎస్స్ స్టి వాళ్ళని తొక్కేసినారా దానికి ఇంకా అంబేద్కర్ అనికి ఇ అనోసరం
అంటే అందరు అట్టే చేయలేదు కదా ఎవరో ఒకరో ఇద్దరు చేసిన దానికి అందరి ఇప్పుడు అందరికి పనిష్మెంట్
మామూలు పనిష్మెంట్ స్వామిప్రతి దాంతో ఏంది ఎంట్రన్స్ ఎగ్జామ్ కుమళ్ళి ఇది మనం ఏమన్నా డబ్బులు కట్టాలి కదా ఎంట్రన్స్ కి దాన్లకు వీళ్లకు ప్రతి దానికి క్యాస్ల మీద
ఇంకా మాకన్నా అమ్మాయిల కాబట్టి కొంచెం తగ్గిస్తంది నా అబ్బాయిలకైతే ఓసీలో ఇప్పుడు నార్మల్ గా గేట్ క అయితే నేను థౌజండే కట్టాల అమ్మాయిలు అబ్బాయిల అయితే టూ థౌజండ్ కట్టాలా
ఎవరికి ఎప్పలేం
చూడు ఏట్టుందో మాకు మేము అమ్మాయిలు కాబట్టి కొంచెం ఇప్పుడు సి ఎస్ టీ వాల్లకు ఓకే ఎంత అయితే కడతారో కొంచెం మాకు అంతే కట్ కట్టనిస్తాడు. అబ్బాయిలకి మాత్రం మాకు డబల్ కట్ పెట్టాల్సి వస్తుంది.
నాకు ఇప్పటికి అర్థంగాంది. ఏంటంటే అది ఇది అంటే అంబేద్కర్ ఏంది మెయిన్ పాలసీ అంటే ఏందంటే అంటే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏందంటే అంటే మెయిన్ వంట ఏమైంది. క్యాస్ట్ ఫీలింగ్ అది ఇది అని చెప్ప ట్లాడు అంటె కొంచెం ఉంది. లేదొ ఏదో జెప్పి ఇప్పడు అడుగు అంత అయిపోయింది. అంటే క్యాస్ట్ ఫీలింగ్ క్యాస్ట్ అంటే ఏది తక్కువ గాదు. ఏది ఎక్కువ గా. అని జే ప్పడు అలాంటప్పుడు వీళ్ళకి ఎక్కువ వీళ్ళ ఎక్కువ మనకు తక్కువ అట్లె ఎట్ల చేసిన్డేమో అదే బాధ అయితుంది. డిప్లమాలో అయితే సెకండ్ ఇయర్ అనుకుంటా మేబి ఆ టైం లో అ కున్న అబ్బ ఏస్ ఎస్ చి మారిపోమనుకున్నాం. నేను మా ఫ్రేండ్ గాడు అయితే అంత అయిపోయింది. మారంలే మారు త పుడిచ్చారు పంపులో ఆ మనాకన్న ముందే చానా కసిపోయింది ఎక్కువ
హ్
పెద్దవులీ ఏందాంటే మొ కాలేజిల ఇప్పుడు డిప్లమగ ఇది బీ టెక్ కాలేజీ లో ఎంత మంది ఉన్నారుంటే ఎస్సి ఎస్టీ వాళ్ళు నాకు ఇప్పటి ఆదే డౌట్ అం అంటే అదేందది అంటే సుగం గాదు ఆల్మోస్ట్ నైన్ట్టి పర్సెంట్ వాళ్ళే ఉంటారు.
ఆ
ఎస్ ఎస్టీ వాళ్ళు ఎవడన్నా చూడు ప్రైజ్ దిలాడ్ అంటాడు. ఏం చెప్పేది ఇంకేం మాట్లడా ల ఏం నను పో ఏం నవ్వినావుపో అని అట్లా గాదు
ఆ
సేమ్ మ డిప్లమో లో ఒక పాప ఉంటది లే ఆ పాప సడంగా ఆ పాప గుర్తొచ్చింది.
ఓయమ్మో ఆ ఇగ అంత దరిద్రంగా నవ్వినన్న
నవ్వినవ్ దరిద్రం ఏమి ఉంది. ఒక నవ్వు ఒకలా ఉంటంది బాగానే నవ్వినవ్ అట్లానీ గదు అంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ అట్లనే పోతది అని అంతే.
ఉమ్
హ మనం ఏందో మా డిప్లొమోళ్ళకి జాబులు వచ్చినయ్ ఇప్పుడే
ఎంత శాలరీలు వా వాళ్ళకి.
ఉమ్ ఒక పాపకి ఫార్టీ ఫైవ్ అంగ పి ఎఫ్ గీ ఎఫ్ అవన్నీ ఉన్నాయి, ఇక్కడే హైదరాబాద్ లోనే మా ఫ్రెండ్ గాడికి సివిలోనికి వానికి ట్వంటీ ఎయిట్. ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు ఎంతో చెయ్ ఎజాక్ట్ తెలీదుగా చెప్పిండు గుర్ తెలేదు
ఉమ్
టె వాళ్ళద్దరికే లే ఇంగ మిగిలినోళ్లు అంత అంటే మా నిజం చెప్ మ డిప్లొమాల్లో పెద్దగా స్ట్రెంత్ లేరు.
ఆహా
ప్రైవేట్ కాలేజీ అంటే, ప్రైవేట్ కాలేజీ సీట్ వచ్చిందా. ఇడ రాజంపేట అయింది లే డిప్లోమా కాలజ్ ఉం అక్కడ సీట్ చూడ్డంగా మన ఏమన్న మా నాన్న అంటే జేరమన్నాడు, మళ్ళీ మా బావోళ్ళు వచ్చి మా బావులు కొంచెం బాగా వెల్డ్ ఎడ్యుక్ మానే చదువుకున్నరులే బ వాలొచ్చి ఎందుకు అంటే ప్రైవేట్ కాలేజ్ ఎందుకు డిప్లొమా, మీ గవర్నమెంట్ కాలేజ్ అయితే సర్టిఫికేట్ కొంచెం వాల్యూ ఉంటది, బాగుంటది.
అవున్లే
చెప్పి కొంచెం చెప్పి మనని కన్విన్స్ చేస్తే ఇంకా సరపాను అదే డబ్బులు డబులుబెట్టి మరి ఆ డిప్లోమా గవర్నమెంట్ చేపిచ్చాడు పులిందల దగ్గర సిమాహింని దాంతో వాళ్లు గుడడిచ్చారు, మాములు గుడాడిలే సామి. మేము డిప్లొమాలో సివిల్ మొత్తం మీద కలిపి నలుగురం.
అంతేనా
అంత ఘోరం అయిపోయింది ఆడ సిచ్యువేషన్, అంటే నేను నిజం చెప్పాలంటే మేము ఇంకా ఆడ సీట్ వచ్చింది పోవాలా. పోయే టైంలో లాస్ట్ టైమ్ లో మేమ్ జాన్ అయిపోయినా మటె అంటే రాజంపేట జాయిన్ అయిపోయిదాం అను ఉన్నంగ ఇంగ మా బావా వాళ్ళు వచ్చి ఎందుకులె ఉరికి గవర్నమెంట్ చేద్దాం గవర్నమెంట్ అయితే కొంచెం బెస్ట్ లే గవర్నమెంట్ కాలేజ్ అయితే సివిల్ అ మాముల్ గా చెప్పి అడిదిది అని చెప్పి చెప్పిండు సరేపాని ఇంకా టైం అయింది ఉండు కట్ జెసి జ మళ్ళీచేస్త త
ఇంకోటి రాదు. అయిపోయినయి కాళ్ళు, ఆ నేను చూసిన పర్లే